బాగున్నారంండి హలో బా బాగున్నారంండి
హలో ఆ ఇప్పుడు చెప్పండి చెప్పండి
తిన్నారండి
ఆ తన్నడిేను
ఆ తిన్నాం ఎది వెళ్లారు ఈ రోజు బయటక ఎట్టైనా వెళ్ళారా
ఈ రోజు మార్కెట్ కెళ్లిసి వచ్చామండి
అవునా మార్కెట్కి వెళ్లారా ఏం తీసుకున్నారు మార్కె కేట్లో మరి
మార్కెట్కి వెళ్లి ఈక కూరగాయలు అన్ని దొరుక తకుతాయి కదా అండి పం పండ్లు పూ పండ్లు ఇంకా తిన ఆ తినేది క్యారెట్ గాని బ్రోకల్ ఇంకా మంచిది కదా అండి ఏమైనా మన మనది హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది
బ్రోకలి ఆకుకూరలు చాలా పచ్చ పచ్చటి ఆకుకూరలు ఇవి చాలా మంచి మన ఆరోగ్యానికి ఈ ఆకుకూరలు చాలా మంచి అసలు ఇవి తినడం వలన మనకి మంచి మంచి పోషకాలు విటమిన్స్ మన శరీరానికి అందుతాయి
ఉంది ఇంకా ములక్కయలు టమాటాలు ఆలుగడ్డలు తీసుకున్నాము ఇంకా పొడిగంటి కూరలు ఇవన్నీ మంచివిే కదంీ మనకి
అవును చాలా మంచిది ప నాకంటూ కూడా మన కళ్ళకి చాలా మంచి అందులో ఏ విటమిన్ చాలా బాగుంటుంది మీరు ఇంకా కూరగాయలు అవును మీరు సో పంలు కూడా తీసుకున్నారా
ఆ తీసుకున్నామండి మీరు స్వీట్ పొటాటో తింటారండి
ఆ తింటాను అవి చాలా మంచిది కదా అసలు
అవునండి ఇంకా చక్కెరతో కాకుండా ఉప్పుతో వేసుకుంటే ఇంకా మంచిది అంటారు ఉ ఉప్పుతో ఉడుకో పెట్టుకొని తింటే ఆ
మేము క్యారెట్ బీట్రూట్ కూడా కొనుకొచ్చుకున్నాము మొన్న వెళ్ళినప్పుడు మీరు తెచ్చుకున్నారా
ఆ తే అది అది ముఖ్యం కదండి బీట్రూట్ మనకి ఆ మనకి మంచి ఇగా ఆ రక్తం ఇస్తుంది, మంచిగా పోషకాలు ఇస్తుంది, ఆ బీట్రూట్ మనకి.
అవునండి. డైలీ క్యారెట్, బీట్రూట్ టు జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మన బాడీకి చాలా విటమిన్స్, మినరల్స్ అందుతాయి. ఇన్ మ్ మ్ అన్ని చాలా బాగుంటాది అసలు అవి.
అవునండి. ఇంకా పాలకూర అయితే మనకి ఐరన్ ఇస్తుంది. మనకి మెయిన్ గా మనకి, మన బా మన బాడీకి మెయిన్ గా ఐరనే కదా అండి ఎక్కువ!
అవును. ఐరన్ ఈ మునగాకు కూర కూడ చాలా ఆ వండకుండా అందులో కూడ ఐరాను ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి. అవి వండుకోవడం కూడా మన, ఆ బాడీకి చాలా పోషకాలు కూడ అందుతాయండి. కదా?
అవునండి. ఇంకా మీరు షాపింగ్ ఏమన చేశారా అండి పండక్కి ఉగాది రోజు ఏ ఎ వ
అవును పండక్కి మేము షాపింగ్ కొత్త బట్టలు తీసుకున్నాము. మేము కుటు కుటుంబంలో ఉన్న వాళ్ళందరం తీసుకున్నాము. ఎందుకంటే, మనకు ఉగాది అనేది మొదటి ఏ వచ్చే కొత్త సంవత్సరం కదా! ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని మేము మన్ చి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని, ఇంట్లో ఇంకా మేము పూజ చేసుకున్నామండి. మీరు తీసుకున్నారా షాపింగ్
అవునండి ఆ చేశామండి. అందరం తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అంటే చాలా ఎంత మందికి చేసినమ్ చెప్పన్ చాలా మందికి షాపింగ్ అంటే ఇంగ ఉరుకుతారు అందర్ షాపింగ్ అని. ఎంత ఇష్టం ఉంటది షాపింగ్ అంటే అందరికి.
అవును చాలా ఇష్టంగా మనం అన్ని కొనుక్కుంటాము. ఇంకా మనం కొత్త కొత్త డ్రెస్లు బట్టలు చూడంగనే మనం ఇంక అన్ని కొనాలనిపిస్తది. మేమ్ మో, మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకున్నాము మార్కెట్ లో ఇన్ కా మ్ కొత్త బట్టలు తీసుకున్నాము. ఇంట్లో అవసరం ఇంట్లోకి కావల్సిన, వన్నీ అన్ని తీసుకున్నాము.
అవునండి. ఈ పండుగనొస్తే మంచి గ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. డిస్కౌంట్లు అంటారు మంచి గా ఉంటదండి అమీర్పేట్ ఐత్ సైడ్ అమీర్పేట్ సైడ్ గాని, కోటి సైడ్ గాని
అవునండి. ఈ పట్టణాలలో చాలా వరకి బాగుంటాయి మనము, ముత కొంగానే ఇంకా మనం కాలేజ్ కెళ్ళిన, స్కూల్ల కెళ్ళిన ఆఫీస్ కి వెళ్ళినా మంచి మంచి బట్టలు వేసుకొని వెళ్తనే కదా బా చాలా బాగుంది. ఇది
అవునండి. బట్టలతోనే కదా మనకి విలువని ఇస్తారు బయట కూడ.
అవునండి మనం మంచి మంచి దుస్తులు ధరించాలి. ఇంకా మనం మన ఆరోగ్యాన్ని, కూడా మంచిగా కాపాడుకోవాలి మనం మంచి కూరగాయలు తినాలి మంచిగా తాజా పండ్లు పలాలు కూరగాయలు ఇవి తినడం వలన కూడా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము ఈ రోజుల్లో ఆరోగ్యమే కదా చాలా ముఖ్యం
ఇంకా చెప్పాలంటే ఆ ఆన్లైన్ షాపింగ్ కూడా కోల్పోతుందండీ ఒక క్లిక్ తో ఫోన్ లో ఒక క్లిక్ తో చేస్తే ఇక ప్రపంచం మొత్తం అ న్నీ చూడొచ్చు మన ఫోన్ లో షాపింగ్ చేయొచ్చు మంచి అన్ని బట్టలు మన వస్తాయండి
ఈ అవకాశం చాలా బాగుంది అసలు ఆన్లైన్ షాపింగ్ అవును ఈ ఆన్లైన్ షాపింగ్ నుంచి చాలా మనకి టైం ని చాలా అందుబాటులో ఉంచుతుంది ఇప్పుడు ఇలా మనం జాబ్కి వెళ్ళడం కాలేజ్ కేళ్ళడం వలన మనకి టైమ సరిపోవట్లేదు కాబట్టి ఇలా ఆన్లైన్ షాపింగ్ చే చేయడం వలన చాలా బాగుందండి
అవునండి ఇంకా టైం కూడా మనకి తక్కువ అయిపోతుంది ఇక మనకి ఎన్ని పనులునయో బుక్ చేస్తే మంచిగా వాళ్ళే ఇంటికిచ్చి వెళ్తారు మనకింకా టైమ్ లో
అవును మనం టైం ని కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి మన మనం టైం ని కూడా చాలా విలువైనదిగా చూడాలి ఈ రోజుల్లో చ టైం పోతే మళ్ళీ రాదు కదా ఈ టైం పోతే ప్రతి టైం ప్రతి ఒ నిమిషాన్ని మనం చాలా బాగా చూడాలండి
అవుది చాలా ఈ కాలంలో అయితే చాలా విలువైనది అండి సమయం స
అవును సమయం
ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఇ ఇక ఇట్లా ఇక అసలు ఒప్పుకొనే ఉన్నట్టు ఉన్నారు బయట ఒక్క నిమిషంలో లేట్ అయినా కూడా అసలు ఎవరు ఆగరు కూడా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా
అవునండి ఇంకా మనం బయటకి వెళ్తే ఏదో ఒకటి కొనాలనిపిస్తది కదా ఆ షాప్ పెన్ చేయడం ఇంకా మార్కెట్ కి వెళ్ళడం కూరగాయలు తీసుకోవడం మేము పప్పు దినుసులు కూడా కొనుకున్నామ ఇంకా చాలా రకాల పప్పులు కొనుకున్నాము మొన్న ఆ మార్కెట్ వెళ్ళినప్పుడు అప్పుడు మనకి కూరగాయలు లేనప్పుడు పప్పులు కూడా మనకి వండుకోవడానికి బాగుంటది కదా అందుకే మేము కొనుక్కున్నామండి మీరు కొనుక్కున్నారా పప్పు దినుసులు మీరు కొనుకున్న రండి పప్పు దినుసులు
హలో
చెప్పండి వినిపిస్త మీరు కొనుక్కున్నారా ఏమైనా పప్పు దినుసులు అలా
హలో హలో ఆ వినబడుతుంది చెప్పండి ఇంకా మార్కెట్ అన్ని ఎలా ఉన్నాయండి మరి మార్కెట్ లో అన్ని తక్కు కూరగాయలన్ని దొరికాయా అండి మాకు మరి మీకు
అవునండి మాకు చాలా తక్కువ తక్కువ ధరల లోనే దొరకాయి మేము మధ్య కాలంలో కొన్ని మార్కెట్ లో ఆఫర్లు కూడా పెడుతున్నారు కదా అవి మనకి చాలా బాగుంటున్నాయి మీరు వెళ్ళార అలా ఎప్పుడైనా
ఇగ మా ఇంటి దగ్గర ఉన్నయి దగ్గర తీసుకున్నామండి మార్కెట్ లో, అక్కడ కొంచెం తక్కువ ధరలు ఉంది. ఇప్పుడు కొంచెం ధరలు తగ్గాయి మళ్ళీ పెరుగుతాయి. అని అంటున్నారు మరి చూడాలండి.
అవునా అలా తక్కువ ధరలో ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళి కొనుక్కోవచ్చు. మా తోటి చిన్న పిల్లలు కూడా వచ్చారండి ఇంకా మార్కెట్ కి వాళ్ళకి కూడా చాక్లెట్లు, బిస్కెట్స్ ఇంకా బ్రెడ్ అలా అన్ని కొనిచ్చాము. వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా తిన్నారండి. ఇంగా మార్కెట్కి ఎళ్తే అవునండి ఇంకా మార్కెట్ కి వెళ్తే చిన్న పిల్లలు ఏదో ఒకటి కొనివ్వమ్మంటారు కదా.
అవునండి. వాళ్ళకు మనకు కూడా కొన్నిస్తే మనకు కూడా సంతోషమే కదండి.
అవును మనం కొనిస్తే కూడా మనం కూడా వాళ్ళతో చాలా సంతోషం గాఉంటాం కదా.
అవునండి. వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం.
అవును ఇంకా మేము ఏదో ఒకటి కొంటూ ఉంటాము చిన్న పిల్లలకి, ఇంకా వాళ్ళ స్కూల్ కు వెళ్తే వాళ్ళకి బ్యాగులు, పెన్నులు, పెన్సిల్లు ఇవి కూడా కొంటాము.
అ
రకరకాల అవి ఎంవస్తువులు కొంటాము. మీరు అలా ఏమైనా కొంటారా? హలో హలో హలో